హలో నమస్కారం అండి వినిపిస్తుందా?
వినిపిస్తుందండి. ఏం చేస్తున్నారు?
ఏమి లేదండి ఇప్పునే కూర్చుని ఉన్నాను. మీరేం చేస్తున్నారు?
ఇప్పుడే అన్నం తిని చేయ కడుక్కుంటున్నానండి.
అవునా ఏం వంట చేశారు?
టమాటా పచ్చడండి. మీరేం చేసారు?
పప్పు చారు అండి నిన్న మాయ టమాట పచ్చడి ఇవాళ పప్పు చారు
మాది ఈరోజు టమాట పచ్చడి మేము శుక్రవారం చేసుకుంటామండి ఎక్కువగా పప్పు చారు
శుక్రవారం ఏం చేసుకుంటారండి
శుక్రవారం పప్పుచారు చేస్తాం
ఉ హు
ఎక్కువగా శుక్రవారం పూట చేస్తాం
ఆహో
మిగతా రోజుల్లో తక్కువ ఎప్పుడో ఒకసారి శుక్రవారం వస్తే కంపల్సరీ పప్పు చార చేస్త
ఆ వారానికి ఒకసారి మేము కూడ పప్పు చార చేస్తామండి ఖచ్చితంగా
ఉ స్పెషల్ గా శుక్రవారం పూటే చేసుకుంటాం
మీ పిల్లలు తిన్నారా అండి
హు
మంచి గున్నారా అ మరి మీ పిల్లలు
ఆ బానే ఉన్నారు ఇతరు ఇప్పుడే తిని ఆడుకుంటున్నారు
పడుకొని లేచర అండి
చిన్న అమ్మాయి పడుకుని లేచింది పెద్దమ్మాయిని పడుకో పెట్టాలి మళ్ళీ ఇప్పుడు
ఆ ఉదయం నుండి పడుకోలేదా
లేదండి పెద్దమ్మాయి ఆడుకుంటూనే ఉంది చిన్నమ్మాయి నిద్ర లేసింది ఇప్పుడే లేస్తే అన్నం పె పెట్టను
హు మంచిగా మీ పిల్లలు నీ మాట మంచిగ ఇంటరు అనుకుంటా కదాండి
వింటారు వింటారు కాసేపు అ ఆ అరిపిస్తారు
ఉహ నిన్న ఒకరితోటి మాట్లాడనండి ఆయనే ఒక అమ్మాయిని లవ్ చేశాడట అండి ఒక అమ్మాయిని ప్రేమించాడట ఆయనే ఎ అంటున్నాడు ఆయన మూడు సంవత్సరాలుగా ప్రేమించిండట ఆమెను ఆమె కూడ ప్రేమించిందట ఆయనను ఇద్దరు మంచిగా మాట్లాడుకున్నారట మంచిగా ఉన్నరట అయితే ఏమైంది అంటే ఈ పిల్లోలకి ఆమె వేరే అబ్బాయి నీ లవ్ చేసి ఆయన తోటి విడిపోయినాక ఈనతోటి మాట్లాడిందట ఆ విషయం నేను తెలవదట
హు
అలా ఏమైందట మళ్ళీ ఇప్పుడు ఈయనను ప్రేమించిందట మూడు సంవత్సరాలు మాట్లాడిందట మళ్ళా ఎంతకు ముందు ప్రేమించిన ఆయన తోటే వెళ్ళపోయిందట
అయ్యో
ఆయన ఏమన్ట నా చెట్టు మీద పావురం ఇంకో చెట్టు మీదకి పోయి వాలింది అంటాన్డు
హు హు
చాల సేపు నవ్వుకున్నా ఆయనవి చెప్తుంతివే ఆ విషయం గురించి ఎలా చెప్తున్నాడు అయిన మళ్ళా మంచిదే లెండి ఎప్పుడు వెళ్ళిపోయిందే మంచిది తర్వాతికి వెళ్ళిపోతే ఇంకా బాధపడాల్సింది నేనూ ఇప్పుడు ముందుగా ఎళ్ళిపోయిందే మంచిది లేండి అని అంటున్నడు.
మరి అంతేగా తర్వాతైయితే పెళ్ళై ఇంతే పిల్లలు పుడితే వెళ్ళిపోతే బాగోదుగా.
ఆ మళ్ళా ఆయనతోని మూడు సంవత్సరాలు మాట్లాడిందటా ఓ మూడు సంవత్స్ మచ్ ఆయనక్గూడ తెల్వకపోయిందటా.
మాట్లైతే ఏం ఊ మాటల్తో రేప్ పోయింది పోనివ్వండి ఏం చేద్దాం ఆయన తలరాతలో ఆమెతో లేదు.
మంచిదే గదా అండి.
ఆ ముందే ఎళ్ళిపోయి మంచి పని చేశింది.
ఊ మంచిది ఆ ఆట్ల ఎళ్ళిపోవడమే.
తర్వాతా తను బాధపడి ఇంకా బాధ పడేవై ఇప్పుడైతే కొంచెం మర్చిపోగలడు తర్వాత అయితే అసల్ మర్చిపోలేడు.
ఊ మంచిగా అంటే ఈ ఈ ఇప్పుడున్నా వా దాన్ని బట్టి. చూస్తే ఆ అమ్మాయి అతన్తోటి గూడా కరెక్ట్గ ఉంటదో అది చెప్పలేం గదా.
ఆ
అయితే అయితే అది ఏమ ఆయన్ నేను అడిగినా ఆయనకు మీకంటే ఎక్కువ డబ్బులు అంటే ఉద్యోగం లో మంచి స్థిరపడ డుండొచ్చు అని నేనంటే ఏడా ఆయనా రాపిడో కొట్టుకునేటాయనా అంటాడు.
ఊ
ఒక జాబ్ చేసుకుంటూ మంచిగ సెట్లై ఉన్నడటా.
ఊ
ఆ ఇట్లా జరుగుతున్నాయండి సమాజంలో ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధము.
ఇప్పుడు మరీ దారుణంగా జరుగుతున్నాయండీ ఆడపిల్లలే బాగా ఖరాబ్ గున్నరు.
అవునండీ అసల్ ఈ రోజులల్ల ఎవరికి చెప్పేటట్లేదు ఆడపిల్లల్ మగపిల్లలని అసల్ ఎవర్ రికీ చెప్పేటట్లేదు ముందుగా వాళ్ళక్ కాని వీళ్ళక్ గాని గాదు అందరు అలానే ఉన్నారులేండి. ఎవరికైనా ఏం చెప్తం మనం.
తీరుని బట్టే మా నాతో మగవాళ్ళు నడిచే తీరు ఉండిద్ది మనం బాగుంటే మన జోలికి ఎవర్ రా రారు
అవునండి కూడా అలానే చూస్తం మనం ఒకళి కాల్ చూస్తన్నే కదండి వాళ్ళు మనల్నీ మించి దాటి వస్తరు మనం ఎవరికీ అల్సు ఇయ్యకుంటే వాళ్ళెందుక్ మన దగ్గర్ కొస్తరూ
ఏదై ఏదైనా ఆడ పిల్లా స్ట్రాంగ్ గా ఉంటేనే బాగుండిద్ది. తనూ కొంచమ్ ఇదైనా తననీ బ్లేమ్ చేయడం ఎక్కువా. మీరేం చేస్తున్నారండి
ఈ రేపటి రోజున ఏదైనా గూడా ఆ మీ పిల్లల్ని ఇలా పెంచారా అలా పెంచారా అని అంటారు.
అం మళ్ళీ అమ్మా నాన్నకి మాట.
ఆ అందర్ని తిడుతా ఉంటరూ అందరితోటి గొడవలె. అవ్యి ఇవ్వీ ఇయే ఇగా బాగుంటయి.
అంతే మరి
ఉఊ ఏం చేస్తున్నారండి ఆ తిన్నానండి
బాబుకి తినిపించారూ
లేదండి బాబు మా అత్తముళ్ల దగ్గరే ఉన్నాడు ఆయన తీసుకొని రావాలి మా ఆత్తమ ఫోన్ చేసింది రేపు రమ్మని అంటే ఎల్లుడ వస్తానని చెప్పాను ఎల్లుండి ఎల్ళ తీసుకొని రావాలి మా బాబు నేకుంటే నాకు మంచి అనిపిస్తలేదు అంతా
మీరే రెండు రోజులైనా ఉన్నారు నేను అసలు అది కూడా ఉండను
అంటే ఇక తప్పదండి బాబుకి ఆరోగ్యం ఇప్పుడు నా దగ్గర ఉంటే ఇంకా బాగా ఖరాబ్ అయిపోతాది అన్నట్టు ఆయనను అక్కడ ఉంచి వచ్చాను
ఉమ్
ఉమ్ చూసుకోవాలి ఇంకా ఇగో కొన్ని కొన్ని సమయాలలా వదిలేయాలండి పిల్లలని అన్ని అన్ని సమయాలల్లో వర్క్కని ఉంటమంటే కాని పని కదా
అంతేగా మరి
కొన్ని కొన్ని సమయాల్లో ఒదిలేయలిగ తప్పదు ఉన్న పరిస్థతి అట్లా కాదు కదా
జాగ్రత్తగా చూసుకోండి బాబుని
జాగ్రత్తగానే ఉంటాము కానీ ఇంకా నయం అది పెద్ద ఆపతి కాకుండా అయిపోయిందండి ఇంకా తాగుంటే ఇక మా బాబు బతికేవాడే కదు
ఆ ఆ మాట కూడా నిజమే
దేవుడు నాకు భయం అనేది చూపించి వెళ్ళాడు
ఏదో ఒక దారిలో భయం అనేది ఉండాలిగా భయం ఉంటేనేగా మనిషి ముందుకి కెళ్లేది
ఇంక ఏం కాలేదు దేవుని దయవల్ల అండి ఇంకేదనా ఎక్కువ అయితే ఏ హాస్పిటల్ చుట్టూ తిరగలే కవాల్ ఎక్కడని తిరుగుతాం కదండి
అంతేగా మరి
ఉమ్ ఇంకా అండి మరి ఇంకా ఏం విశేషాలు మీ పిల్లలు మీతోటి హిందీలోనే మాట్లాడతారా తెలుగులో మాట్లాడతారా
మాతో మా ఉర్దూ భాషలోనే మాట్లాడతారండి
ఉమ్
మా ఈ రోజు మా ఊర్లో బీర్ల పండగ అండి
ఆ మోహోరం ఆ మోహరం కదా అండి పీర్ల పండగ అంటే
అవునవును మొహరమే మొహరంలో ఈ రోజు తొమ్మిదో రోజు బా చేస్తారు
ఓ
రేపు ఈ రోజు బాగా చేస్తారు ఈ రోజు నైట్
ఏమేమి చేసారండి
అంటే పీర్లని బాగా అలంకరించి ఆ నింపులు గుంటాం చుట్టూ తి తించి నిప్పుల గుండం తొక్కించి అది మళ్ళీ ఊర్లో ఊరేగించడం అలా చేస్తారు మొక్కులు ఉంటే మొక్కులు తీర్చుకోవడం
ఉహు
అలా చేస్తారు
ఉహు మీ వాళ్ళు ఎవరైనా తొక్కుతారా అండి నిప్పులు
అ అవి తొక్కుతారు ఇప్పుడైతే ఎవరు లేరు మొన్న మా బాబాయ్ వాళ్ళ కొడుకు ఉపవాసం ఉండి పీరు పట్టారు ఏడోవ రోజు ఈ రోజు ఎనిమిదిగా నిన్న చేసారు రా మొన్న రాత్రి
ఉహు
ఆ పీరు పట్టి నిప్పుల గుండం తొక్కారు
ఉహు మీ భర్త వస్తున్నాడా అండి మరి ఆ పండగకి కదా
వస్తున్నారు వస్తున్నారు
పిలీచారా మీ అమ్మ వాళ్ళు
పిలిచారు వస్తానన్నారు
ఉహు
అలా ఉండాలి ఆలుూ కుర్మ చేస్తారు చి
రేపు పండుగ అన్నారు కదా ఏం స్పెషల్గా చేస్తార అంటున్నా
ఇప్పుడు వ తర్వాత పదో త పదో రోజు తర్వాత చికెన్ వండుకుంటాం
అవును అవునా ఎందుకు మరి అలా
ఏమో తెలీదు అది ఆచారంలా వస్తుంది
అంటే అందర్ అందరూ పండుగ రోజు చేయట్లే మీరంటోళ్ళు
ఈపే ఈ పండకి మాత్రం మత్రం పది రోజుల దాకా తీసుకోము చికెన్ గానీ మటన్ గాని గుడ్డు కాని నీస్ ముట్టుకోం చాప గాని
ఓహో అంటే పండగ అయిపోయినాక ముట్టుకుంటార అండి
ఆ పది రోజుల తర్వాత అయిపోతుందిగా అప్పుడు తెచ్చు
హుమ్మ్
ఇక్కడ దాన్ని కత్ ఖాతాల్ అంటారు ఆ రోజు ఆ పీర్ల కోసం అని ఒక మేకను వదులుతారు ఆ మేకను కోసిన తర్వాత ఊర్లో ఏ జంతువు మేకనైనా కొన్నైనా అయినా చాపనైనా కోయడానికి అనుమతిస్తారు అప్పుడు దాకా ఊర్లో కూడా కోయడా కోయనివ్వరు
ఓహో సరే అండి మరి
ఆ సరే అండి